ఆ
ఏ చేస్తానవూ
ఏం లేదు
సౌండు, పెట్టు, కొంచం
హలో,
ఆహ్
ఆ వినబడుతుందా
ఇంన్పడ్తంది
ఉమ్
ఆ
ఏం చేస్తున్నవ్
నను ఇప్ప ఇందాక బడి తిందాం అని జుత్తన
బెడా
హు్ హు్ తిన్నా తిన్నావని జుత్తన
ఫుడ్డ
ఉ
ఉ తిను
తింటలే చిన్నగ
మీకేంది చికెన్లు కతా
చికన్లే మండి వితు ఇది ఫ్రైడ్ పీస్
మే ఎన్నిసార్లు అంటవుర బాబు
ఎన్నిసార్లు అన్నా కోరిక తీరలేని ఇద్దరే తిన్నార అక్క మండి మొత్తం
ఉ
పో అయ్య
అరే టూ పీస్ మండి టూ మెంబర్స్ తినేకైయల్దు అంటే సగం ఒదిలి పెట్టొచ్చినం దాంట్ల తెలుసా
ఎందుకు
ఇద్దరికి పట్టట్లేదు
ఆహా మరి ఇద్దర్కి మండి తీసుకుంటార అక్క చెప్
అది తినాలన్న కోరిక
బోతే తనబుద్ది కాదు
అన్లాక్ వోతే ఆ స్మెల్కే స్టమక్ నిండుతది తెలుసా
అంతే సాలిగ
ఆ ఇగ ఆటు ఇటు అలా గెలికి గెలికి ఒక రెండు ముద్దలు తింటారు
ఉ
స్టమక్ ఫుల్ అయితది
ఉమ్ కాదు అదంతా పార్సల్ చేయమనొచ్చుగ మరి
ఏ ఇగ మళ్ళ అసలే మేం ఎవరికి తెల్వకుంట
ఉహు
ఇంటికి తీసుకొచ్చినాం అనుకో అవును
ఇది మండికి వేల్ల ఎందుకు పోయిళ్లు
ఉ
దొంగ దొంగ గా పోయినం
ఉహు కార్లన లేక్పోతే బైకు మీన్న
అంతేన
ఆ కార్ లేదిక్కడ
కారేమై
అంటే ఆఫీస్లో పెట్టినం ఇంటి దగ్గర లేదు
ఆ కాద్ ఎవరేం జాబ్ జేత్తల్లు ఇప్పుడు
ఎవరమేం జాబ్ జేత్తలే
మరి
అంటే ఇంట్ల పైసల్లేక అమ్మేశ్నం
ఇంట్లా
ఎవర్తోన్ జెప్పకు
ఆ నేను ఎవర్తోటి చెప్తా
అమ్మేశ్నం
కార్నా
ఆ
ఆహ
ఎవర్తోన్ జెప్పకు
నే ఎందుకు జెప్తా అక్కా
ఇగో ఎవ్వరికి తెల్వదది ఇంకా మా కారు ఉన్నదని అనుకుంటార్రు.
ఆహా
అట్లా
ఇంగేం ఉంది మీ కది నీకది నడుత్త రోడ్డు అదే ఏవీ ఇంటి పక్కన్ అదే ఇల్లు పక్కన అది ఉన్నజూడు అదే ఆ టైలర్ షాప్
ఉమ్ అది కూడా వర్కర్లు ఒత్తలేరు
ఆహా
అన్నీ ఎట్లున్నదంటే మా మీదనే ఉన్న దరిద్రం ఏ పని ఐతలే లేదు
ఆహ్హా
అపాష్పిల్లిలో మా మా ఇల్లు జూష్ణవ్ గా
ఆమ్మో మంచిగున్నది
ఎంత అద్భుతంగా ఉన్నది
ఘోరనాప్ అద్భుతమది
వాడున్నన్ని రోజులు నాకు అసల్ బాత్రూమే బోలేదు అట్లుంది బాత్రూమ్ డోర్ తేనే గాలొత్తే ఉరుకుతాంది
ఆల్లెట్ల పొయిల్ మరి
ముసలొళ్ళు వాళ్ళు బైటికి పోతరు పోలే నే వాడున్నని రోజులు తెల్సా
ఊహు
ఇజ్జత్ పోతద్ అని
ఊ ఎన్రోలున్నవ్ అస్సల్కి
ఒరేయ్ మూడ్ నాల్రోజులు ఉన్నం రా
ఊహు
లాస్ట్ కేం జేశ్నాం ఆ రోజు డిన్నర్ రోజు నైటే అప్పటికప్పుడు
ఊ
వచ్చేస్నాం డిన్నర్ రోజు నైటే వచ్నాం మీరు ఉన్నారాడ్నే
ఊహు
ఆ రోజ్ నైటె వచ్చినం ఉండలేక
ఊహు
పండుకోవాలంటే కింద మట్టి మట్టి నే మొత్తం మళ్ళ సాపుగా లేదు ఎగుడు దిగుడు గుంటలు గుంటలు
ఆ హా
ఉమ్
మర్క్ మర్కు మంచి గట్టక్పొయిల్లు ఇల్లు జాగ మంచిగనె ఉందిగా అక్కా
ఏ అది మొత్తం కూలగొట్టి మంచిగా స్లాబ్ పోసి మొత్తం పెద్ద హాల్ చేసి అల్ల ఒక టీవీ ఒక సైడుకి కిచెను అసలు ఇగ నువ్ నెక్స్ట్ టైమ్ జుత్తె షాక్ అయితవ్ ఇగ మా ఇల్లుని జూడరాదు
ఉహ్ గట్ల కాదు
ఉ
ఇద్దరు ఇద్దరు ముసలోల్లు ఉంటర్ అల్ల
ఇట్ సైడ్ మా ముసలమను మా రావులమ్మ తెల్సా
ఆహ్
ఆమెను ఉంచుతాం ఇటు సైడ్ ఉన్నామని ఎల్ల కొడతాం ఆమెనే మాకు అమ్ అమ్మింది
అహ్ఆ అల్ల ఎవరు ఆ ఇంట్లో ఎవరు ఉంటరు అసలుకి అర్థమే కాదు
అయ ఆ ఇంట్లో ప్రేమిల అనుంటద్ చూడు
ఆ
ప్రేమిలా తెల్సా
ప్రేమిల నా
అట్ సైడ్ ఇంకో ముసలామే ఉంటదిగా
కాదక్కా ఆ ఇంట్లుంట ఆ ఇంట్లుందా
ఉన్నది
ఇద్దరు ఇద్దరూంట్రల్ల
మా సైడ్ ఒకామె ఉన్నదా
ఆ
నువ్వు ఎట్ల ఒచ్చావ్ ముందొచ్చినావ ఎనకాలొచ్చినవ
అర్థం కాలే
నువు ఎట్ సైడ్ వచ్చినావు మా సైడ్ వచ్చినావ్ వెనకాలకి
ఆఆ
ఇట్ సైడ్ ఇంకోకామె ఉంటది అన్నట్టు
ఆహా అంటే ముందు వేరే ఎనకాల వేరే ఉన్నట్టా
హూ
ఓ కథ గింత దీంట్లా ముందుదే ఎన్ ఎన్
మొత్తం నాలుగు రూమ్లురా అవి
నాలుగు రూమ్లా అయ్యి
ఆ
ఓ మై గాడ్ మీ రెండు రూములు వేరేటోల్లయి రెండు రూములా
అంటే మొత్తం ఇల్లు కొన్నాం గాని సగం పేమెంటె చేసినాం అనేశి
హు
ఆమె అన్లానే ఉన్నది మొత్తం ఫుల్ పేమెంట్ చేత్తె ఆమె బయటికెళ్ళిపోతది
ఉహు
ఇప్పుడు ఆమె ఎవరు తెలుసా బబాయి వాళ్ళ అమ్మ ఉన్నదా
ఆ
సురేష్ బాబాయ్ వాళ్ళ అమ్మ ఉన్నదా
ఆఆ
సురేష్ బాబాయ్ తెల్సా
తెలుస్ తెలుసు
ఆ వాళ్ళమ్మ ఉన్నదా
ఆ
వాళ్ళ అమ్మ వాళ్ళ అక్ చెల్లె
ఆ ఉంటది చూడ్ అది అంటే అప్పుడు ఆయన చచ్చిపోయుండు చూడు ఆయన ఐలయ్య అని
ఆ ఆ
వాళ్ళ ఇది అవ్వ ఆ వాళ్ళ భార్యనేగా
ఊ వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లె
చెల్లెనా
ఊ
అంటే సూరిబాబాయోల్ మీకు ముందే తెలుసా అంటే మనకి రిలేషన్ క ఉందు ముందు
హే నాగ్ తెల్వదు వీళ్ళక్ తెలుసు
అదే వాళ్ళకన్నా తెలుసుగా
ఉ తెలుసు మా ఇంకా మా అత్తమ్మ ఆ మామయ్య కి వాళ్ళు దగ్గర
ఆహా
అట్లా మళ్ళా నా మనకు ఎట్లా అంటే సందిప్ వాళ్ళ మామ్మీ చిన్నమ్మో
ఆ సందీప్ వాళ్ళ మమ్మీ అంటే అయసు ఉంటది చూడు
ఐసు
ఆ ఐసు వాళ్ళ మమ్మే గా ఇంగ
వాళ్ళ మమ్మే వాళ్ళ మమ్మీ కాదు వాళ్ళ మమ్మీ దూరం వాళ్ళది ఖమ్మం
ఉహు
సందీప్ వాళ్ళ మమ్మీను సందీప్ వాళ్ళ డాడీ ఉన్ను మా బావ వాళ్ళ డాడీ సొంతం ఓన్ బ్రదర్స్
ఆహా
అంటే మీ డాడీ మా డాడీ లాగా
ఆహా
ఇప్పుడు రాములమ్మ మన నాయనమ్మ లాగా
రాములమ్మ ఎవరు
అల్లుంటది గద ఒక ముస్లామె
ఆహా
ఆ ముసలామె
ఆహా
అట్లా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా
ఏం డౌట్లు లెవు ఇగ
ఉ
తా
అక్కడ బజ్జిల బండి పెట్టింన్నా
హా
బజ్జిల బండి
ఏది ఇది ఒక ఒక బండి పోత ఉన్ ఆ ఆ ఆ
ఆమె మా పెద్దమ్మ అంటే మా బావ వాళ్ల మేనత్త
అంటే రోడ్డు మీద అంటే ఇక్కడ ఉంటది చూడు ఇది పెద్దపాన అని ఉంటాడు జూడు అదే ఇది దినిష్ అన్న ఉంటాడు జూడు వాళ్ళ వాళ్ళింటి పక్కన ఆది ఉంటది జూడు
అక్కడ కాదు రా
బొడ్రాయి కాడన
బొడ్రాయి గడ ఒక్కటే ఉంటది జుడు బండి
ఆ బండి ఇప్పుడ్ లేదు మరి మొన్న బోయినం గ మేమ్
పండగా అని పెట్టలేదులే వాళ్ళక్ గూడా పండుగేగా
మొన్న మేం ఉతిగబోయినం అక్క
ఆహ్
అప్రేష్ పేల్లికి మొన్ననే పోయినం
అంటే ఈ మధ్యల పేట్టట్లేదు ఎండలకి ఆమె కూ హెల్త్ సపోర్ట్ జేయక ఎక్కడ్ ఉంటది అంటే కరెక్ట్ ఆహ్ అక్కడ ఓ కటింగ్ షాప్ ఉంటది ఐడియా ఉందా
హేర్ స్టైలొనా పక్కనే మీసేవ ఉంటది
అయ్యో గక్కడ్ దా గక్కడ కదరా బొడ్రయి కాడ ఓ కటింగ్ షాప్ ఉంటది జూడు
ఏమో ఇగ మె మెడికల్ షాప్ ఉంటది జూడు ఇటు
ఆహ్ మెడికల్ షాప్ పక్కన కటింగ్ షాప్ ఉంటది.
ఆహ్
నా దాని ఎదురొంగ బజ్జీల్ షాపు
ఆహ్ గాదే మరి
ఆహ్ గదే మస్త్ జెత్తది కాకపోతె
అన్నీ జెత్తది ఏంది ఎగ్ బజ్జీ జెతాంది ఇది ఎంటి బజీలు జెత్తంది మీర్ పై బజీలు జెత్తంది చిన్న బొండాల్ జెత్తన్నాయి
గారెల్ జెత్తది
ఆహ్ గ్యారెల్ గూడా
అన్ని జెత్తది
ఆహ్
బజ్జీలంట
ఆహ్ మీర్ ఏ వాన పడ్తాంద.
ఎప్పుడు
అంటే వాన పడ్త చిన్కులు ఒత్తనయా
ఎప్పుడు
ఎప్పుడెంది మాక్ గూడ ఓచ్చిన అట్లా చిన్న అట్లా అట్లా పడ్డది అంటే చిన్నకులు ఓచ్చినీ
ఆహ్ అంతే ఇగ రాలే మళ్ళ వర్షం
సర్లే
ఆహ్ సరే